అ
ఇప్పుటికి నీకు మంచిగా అన్నీ వినిపిస్తుందిని అని భావిస్తున్నా
బా భావించు అవునువవు వినబడుతుంది
ఉం నాదే వస్తుంది నేట్
ఓకే
ఉం
ఆ ఇందాక ఏం చెప్తున్నా మనం ముగ్గురం రూమ్ తీసుకొని ఉంటే బాగుంటందని ఫీల్ అవుతున్నా అని చెప్పిన
ఆ ఆరు నెలకి
ఆరునెలకి ఏమో ఏ నేనే ఏమనుకుంటున్నా అంటే లైక్ ఆహా నేను అక్కడికి వచ్చేసరికి వన్ మంత్ అట్లా అవుతుంది
అవును
ఆ లోపల బేబీ వాళ్ళు ఆ ఇంకా మా క్లాస్లో ఇంకెవరైనా రూమ్ తీసుకుని ఉంటారు కదా వాళ్ళ దాంట్లో ఒక బెడ్రూమ్ మాకు వదిలేయండి అని చెప్పి మధ్యలో దబ్బని దబండి అని చెప్పి మధ్యలో దూరు పోదాం అనుకుంటున్నా
ఆ మనకి ఫుడ్ అంతా ఎట్లమా అప్పుడు
మా నాకొచ్చిలేమా వండడం
వండడం ఓకే మనకి ఇప్పుడు బేబీ వాళ్ళు ఉంటాం కదా మనకి సపరేట్గా అన్ని తెచ్చుకోవాలి అప్పుడు
ఉం తెచ్చుకుందం ఏ ఉం నిది నాది ఇల్ళలు దగ్గరేమా
ఉం
అయినా మీ ఇంట్లో ఒప్పుకుంటార
అదే డౌట్ నాకు
ఉం అ మనం చెప్ప మన ఇద్దరం కలిసి ఆ మన ఇద్దరికి ఓకే అయితే ఆ అన్నయను అడగడం పెద్ద ప్రాబ్లం కాదు అనుకో మా ఇంట్లో ఓకేనే నాకేం ప్రాబ్లం లేదు అంటే మీ ఇద్దరు వస్తున్నారంటే మా ఇంట్లో ప్రాబ్లం అసలు లేదు
ఉం
ఉం
అయితే మొత్తాన్ని మా ఇంట్లో ఒప్పుకోవాలింటే ఇంకా
మీ ఇంట్లో ఒప్పుకుంటే ఇంగా చంది వాళ్ళ మమ్మీతో ఇద్దరం కలిసి మాట్లాడదాం
ఉం అదేలే చి ఆరు నెలలకి ఏంటి చి ఏంటి చిన్న మీ పాటికి అంటే పీజీలో ఉంటే ఇంగా అయిపోతుంది కదా అంటారే అని అనుకుంటున్నా ఆంటీ ఏమో కానీ మనం ఒప్పిస్తే ఒప్పుకుంటార ఏమో అని కూడా అనుకుంటున్నా
ఉమ్ ఎవరు ఉం చన్నీ వాళ్ల మమ్మీ నా ఉ చన్నీ వాళ్ల మమ్మీ నా పెసి అంత పెద్ద ప్రాబ్ల లా నువ్ ఆంటీ న అంటున్నడు అదే ప్రాబ్ల మీజింగ దగ్గర ఆ
ఇది తులసి బాబాయ్ వాల్ది కొత్త పీజీలు ఇప్పుడు ఆ ఆరు ఐదు పీజీలు మా వాళ్ళు కట్టింది.
ఉ
ఆ ఐదు పీజీల్లో ఒకటి కొత్తది గర్ల్స్ కొత్తది అంటే వాళ్ళే కట్టింది ఆ చార్ని వాళ్ళ పీజీ పక్కన.
ఉ
ఊ అక్కడికి షిఫ్ట్ అవ్వాలని మాట్లాడేసినాడు డాడీ ఆల్రెడీ. రేపే ఓపెనింగ్ అది. ఉ ఆడికెళ్తానో లేదో నాకే క్లారిటీ లేదు, డాడీ ఏమో వాల్ది రేపు ఓపెనింగ్ కదా చూసుకొని ఆ వెనిస్డే కంత షిఫ్ట్ అయిపో అంటాన్నడు.
ఉ
ఈ ఆంటీ వాళ్ళన్ చూస్తే, ఈళ్ళకి ఒక మాట చెప్పలేదు ఇట్లా పం పీ జి మారుతా అనేసి.
ఉ
అన్ ముందే చెప్పాలి కదా నాయన, నువ్ ముందే చెప్పినింటే అప్పుడు మేము ఆ ఏదోటి వాళ్ళకి ఉంటాయి కదా, ఇట్ల సడన్ గా మారిపోయే దానికంటే ముందు చెప్పడము.
ఏం చేస్తను మా ఆ చెప్పినా కూడ
ఉ డాడీ అదే అన్నడు. వాళ్లేం చేస్తరు నువ్ వీళ్ళు ఓపెన్ చేసిన్ తర్వా త ఒక రోజు ఉండి ఆ తర్వాత ఆ వెనస్డే బుధవారం పోయి జాయిన్ అవ్వు అన్నాడు.
ఉ
ఉ సరే అని ఒప్పుకున్నా. దానికి ముందు ఫస్ట్ నవి నేను సెల్వి ముగ్గురం మాట్ దమ్ అనుకున్నాం మళ్ళా మ పీజి లో ఆంటీ వాళ్ళు అమౌంట్ అడుగుతన్నారు, ఈ ఇయర్ది సగం సగం కంటే కట్టేయండి మీరు అనేసి.
ఉమ ఇది కూడ ఓ రీసన్ మా
ఇంగ నవి కట్టేస్తా కట్టేస్తా అని ఓ అని చెప్తాంది. ఆంటి వాళ్ళని అడుగుతున్న నేను కట్టేస్తా కట్టేస్త అని సరే పోయి కట్టేయ్ వే అన్ చెప్పేస్నా ఆ పిల్ల పోయ్ కట్టేసింది ఉ ఇంగ నా ఉ ఇంక డాడీ నువ్ ఇంగ మార్ధులే పాప అని మళ్ళ నాకు చెప్పినాడు. ఇంగా ఇట్ల నేన్ మారుతున్నా నవి అంటే సరేలేవే నువ్ మారలే అని చెప్పింది.
ఉ
ఉ అంతే
సరే అయితే రూమ్ చూడండి అయితే నేను కూడా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుని బిన్న వచ్చేద్దమని అనుకుంటున్న. అంటే ఆగస్ట్ ల నువ్ ప్లేస్మెంట్స్ అన్నావ్ కదా
ఉ
ఉ అడుగుతా మనీ సర్ నీ
ఉ
ఉ బిర్న వచ్చేస్తా. రూమ్ తీసుకుంటే మంచిగ ఉండొచ్చు. లేదంటే పీజీ చూసుకోవాల లేదన్ టే ఇంట్లో ఒప్పుకుంటే డే స్కాలర్గ ఉంటా ఇంట్లో ఒప్పుకోరానే నేను ఫీల్ అవుతున్నాను.
ఉ సిక్స్ మంత్స్ కదా అయిపోనీలే అంటారేమో నాకు తెలిసి ఆ
అందుకని
ఇంకా వచ్చినారా మీ రూమ్ లో ఎవరైనా
మా రూమ్ కదండి పక్కన రూమ్
ఉహు
ఉ
ఇది మన పాస్పోర్ట్ అప్లి ఆహా ఎవర్ది
పక్కనా వాళ్ళది అంకుల్ వాళ్ళ రిలేటివ్స్ అందుకని
ఆహా
ఉ పాస్పోర్ట్
ఆహా అదే ఆ రోజు ఇంకా నేను టిర్ టి షాప్ పోయి మాట్లాడినామ్ అనిల్లా
మ
అప్పుడు శ్రీనాథ్ చెప్పాడు
ఉమ్
వాడు నన్ను అడిగినాడు లే నువు పాస్పోర్ట్ అప్లై చూపి అని అడిగినాడు నన్ని
ఉ
సరే రా అప్లై చేస్తాలే అన్నా మళ్ళా ఏమి రా పాస్పోర్ట్ కి అప్లై చేసినావ అంటే ఆ నేను త్రిష ఇద్దరం చేసుకు కున్నాము జూలై ఫస్ట్ కి వెరిఫికేషన్ ఉంది మా తిరుపతిలో అన్నాడు
ఆ
పాపం టీడీ టీడీకి అయితే ఎవ్వరు లేరు తోడు అసలు పొయ్యేకి
హు
మీరిద్దరు చేసుకున్నారు కదా నాకు చెప్పింటే నేను మీ చేసుకుని మీతో వచ్చింటాను కదారా అని అప్పుడు చెప్పింది టీ డీ హలో
ఆ అవునవును నందు ఫోన్ చేసినాడు కట్ చేసిన హలో
హలో
ఆ వినిపిస్తుందా ఉ
వినిపిస్తాంది
హు వినపడుతుంది
ఇట్లా మీరు చేసుకునేప్పుడు నాకు చెప్పుంటే నేను చేసుకుంటాను కదా రా అని వాళ్ళకి పైక్ గొడవ వేసుకుంది తిరుమలేశ్ ఉన్లా నువ్వు ఆల్రెడీ చేసుకున్నావ అనుకున్నానేను అంటాడు
హు
ఎవరిది ఆడా ఫోన్ వస్తాండేది
నాదేమా నందు పోన్ చేస్తున్నాడు ఎత్తు మా పర్లేదు
వాట్సాప్ లో రిప్లై ఈ
ఉ
అవును కొత్త ల్యాప్టాప్ ఎట్లా పని చేస్తాంది
అది కొత్తది కాదు మా రిలేటివ్స్ ది
ఆ అదే బా
వా మ్మ్ మంచిగా పని చేస్తున్నా
మ్మ్ హీటు అట్లెం లేదా
అది ఐ సెవెన్ ప్రాసెసరె హీట్ ఏం లేదు ఏం డి కాదు హీట్ రావడానికి
మ్మ్
అమ్మ కి చెయ్ మ్మ్ ఇప్పుడు ఎవరూ గొడవ వేసుకునింది చెప్పు
టీడీ శ్రీనాథ్ పైన తిరుమలేష్ పైన వేసుకోయింది నాకు ఒక మాట చెప్ ప్పింటే నేను మీతో పాటు అప్లై చేసి మీతో వచ్చింటా కదా అని
మ్మ్
దానికి ఎవరు లేరు ఇప్పుడు పోయేకి దాంతో పాటు
మ్మ్
మ్మ్ నాకేం తెలుసే ను చేసుకున్నావు కదా అని తిరుమలేష్ చెప్పినాడు నేను ఎప్పుడు చేసుకున్నాన్ రా అంటే ఏమో అప్పుడెవరో చెప్పారే నువ్వు కూడా చేసుకునేసినావని అని అంటాడు అదే మీకు మీరు అనుకునేసేయండి నేను మధ్యలో నన్ను ఎర్రిదాన్ని చేయండి అనింది అది
మ్మ్
మ్మ్ ఇంక సరేలే మళ్ళా వాళ్ళ ఫ్రెండ్ దినేష్ ఉండే టీడీ లో డ్డీ ఇంగ వాడు నేను చేసుకుంటానులే నీతో పాటు వస్తానులే అని ఇంగ వాళ్ళిద్దరు ఒక రోజు పెట్టుకున్నారు
మ్మ్ హు
మ్మ్ వాడికి నేనే చేసినా అంటే వాడి ల్యాప్టాప్ లోనే ఆ ఎంత తెలుసా మాకు ట్రైనింగ్ కి బేక్ ఇచ్చినారు త్రీ ఫిఫ్టీ నుంచి త్రీ థర్టీ వరకు వది లిన వెంటనే వాడి బ్లాక్ దగ్గర కి పోయి అదే సర్కులర్ బ్లాక్ దగ్గర పోయి ఇంగ వాడు క్లాస్ లో ఉన్నాడు క్లాస్ లో ఉన్నావు కదర బయటకి రారా అంటే మాకు ఇంకా బ్రేక్ దలే మాకు బ్రేక్ త్రీ థర్టీ కి మీరు ఉంటారా అంతవరకు అన్నాడు లేరా మేము పత్రీ థర్టీ కి పోవాల అనింది అయితే నన్ను బయటికి పిలిచండి అన్నాడు ఈ బుడ్డ ఏం చేసింది బయట ఒక అవ్వ కూర్చో ఉంటుంది కదా సెమినార్ హాల్స్ దగ్గర
మ్మ్
పోయి అవ్వతో అవ్వ దినేష్ అనే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు ఫీజు కట్టేకి పిలుస్తారా అని పోయి చెప్పింది ఆ అవ్వ పోయి పిలిచేసింది ఇంగ వాడు బయట వచ్చి ఇంకా గబ్బా గబ్బా ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఫైవ్ మినిట్స్ లో టప్ప టప్ప టప్ప ప అని అప్లై చేసేసినాము
మ్మ్
ఇంగ అట్ల చేసినాం పరిగెత్తినాం క్లాస్ కి కరెక్ట్ టైం కి పోయినాం లేటుగా వస్తె ఇంకా ఆయన డ్యాన్స్ లేపిచ్చేది పాటలు పాడమని చెప్పేది ఇట్ల చేస్తాడు ఏంటికి ఇప్పుడు బాయ్స్ అందరుూ ఉంటారు అని ఫాస్ట్ పోయిన మళ్ళ అట్ల ఈ ఈ వన్ వీక్ కూడా కాదు ఈ టూ త్రీ డేస్ లోనే ఏంటేంటో అయిపోయినాయి
స్ హూ
మళ్ళ నిన్నని నేనే మాట్లాడిన బుడ్డాతో పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఏం మా ఇట్లాలేదా నేను ఇట్లా టీ వి పక్కన ప్లేస్ ఇస్తే ఎందుకు అట్లా ఇచ్చినారు నేను ఆ పక్క కూచు లేదంటే నిన్ను దాన్ని విడదీలేము అ అన్నారన్నా కదా
హ్మ్ హు ఉ
అందుకు మీరు మీరు ఒకటైపోయి ఇంక మమ్మల్ అంటున్నారా అన్నా నేను వ్మ్ చూడవే వాల్ వాళ్ళు ఒకటై పోయినారంట ఫస్ట్ వాళ్ళు ఒకటై మళ్ళ మనం గ వే అయింది అంటది ఇంకా సర్లేని గమ్మనే కూర్చునేస్ నవన్నే ఏం అనలేక ఇంగా మళ్ళా టీ వి వేసుకునింది అన్నా గదా ఇంగా టీ వి వేసుకునింది అంతే ఆఫ్టేర్నోన్ వరకు ఏం మాట్లాడలా ఆఫ్టర్నూన్ తస్లిం వెళ్లిపోయింది రూమ్ కి ఇంగా ఆ పిల్ల ఒక్కతే ఒక మూల కూర్చోనోంది. ఇంగా మండే బర్డే మళ్ళా మాట్లాడే లెట్టన్నా సరే అని ఇప్పుడే మాట్లాడేసినా నేను ఆ రోజు మధ్యాహ్నమే ఏందేఆడ కూర్చున్నావు తస్లిమ్ వెళ్ళిపోంది కదా ఈ పక్క కూర్చోవచ్చు కదా అన్నా లేదు నాకు ఇక్కడే నచ్చింది అనింది
హ్మ్
మళ్ళా సార్ చెప్పిన వాటికి అవుట్ పుట్స్ వచ్చినాయా అని అడిగిన ఒక దానికి వచ్చింది అగ్ దానికి రాలేదు ఇట చూస్తాను లేంటే నా ల్యాప్టాప్ ఇయ్యల అన్నా ఈఫ్ అదే ల్యాప్టాప్ తిప్పి చూపిస్త ఏదో అడుగుతంది మళ్ళా సార్ ఏదో టాస్క్ ఇచ్చినాడు
హ్మ్
ఆ టాస్క్ ఎవ్వరు క్లాస్ లో కంప్లీట్ చేయల అదే కంప్లీట్ చేసింది చార్జీపిటికి ఇచ్చి కంప్లీట్ చేసిందిలే ఆయన అడిగాడు నువ్వే చేసావా చార్జిపిటికి ఇచ్చావా అంటే నేనే చేసినా అని చెప్పింది అయితే వచ్చి ఎక్స్ ప్లే జేయ్అన్నాడు
హ్మ్
హ్మ్ అయింటే అది చానా వేసులో జేచ్చులే ఆయన ఒకలా చేసినాడు ఈ పిల్ల ఒకలా చేసింది నేను వేరేలా చేష్ ఆ సార్ అంటే ఓకేలే నేను ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తానులే అని ఆయన చేసినా ఆయన రాసిడెంది ఎక్స్ప్లెయిన్ చేసినాడు ఇంగా ఇది టాస్క్ కంప్లీట్ చేసిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు రూమ్ కి అన్నాడా
వ్మ్
ఇంగా ఆ పిల్ల కంప్లీట్ చేసి ఇచ్చేసింది సరే నువ్వు పోవే రూమ్కు అంటే ఆహా నేను ఉంటాను అనింది నీ ఫ్రెండ్స్ వదిలేసి నువ్వు పోతావా అని ఆయన లేదు సార్ పోన్లే ఇక్కడే ఉంటాను అని చెప్పింది
ఉహుమ్
ఉమ్ అంతే మళ్ళా వచ్చేటప్పుడు ఇంగా బాయ్ చెప్పిన ఆమా అంతే ఆ మాత్రం మాట్లాడిన
ఎంది ఊర్కే మోఖాల్ మాడ్చుకోని ఎంత పెద్ద శత్రువుళ్లుగా ఇగో అన్నట్లు ఎందుకు అవన్ని చెప్పు ఇంగా మహా అయి తింగా ఒక సేమ్ ఉంటాం అంతే కదా అనేసి
స్ సు
అవన్ని పక్కన పెడితే మ్ రేపు బర్త్డే కదా బర్త్డేకి ఏం మాట్లాడాలా అప్పుడు ఎట్ల మాట్లాడాల్ల చూడు బర్త్డే అని మెసేజ్ చేసినారు అని అంట అనుకుంటారు కదా
మ్
నేనన్న మాట్లాడినాను టీడీ అయితే అదిగూళ్లే
ఆల్లాలు కలిసిపోతర్లే మనకు ఎందుకులే
అదే చెప్పిన యే మాట్లాడే మళ్ళీ ఇంకెప్పుడు మాట్లాడుతావు అంటే రేపు బర్డె అదే ఎల్లుండి బర్త్డే ఉంది కదా అప్పుడు ఒకేసారి మాట్లాడుతాను లే దాంతో అని చెప్పింది చూడు ఇప్పుడు కూడా నేనే తగ్గాలా నేనే మాట్లాడాలా దాంతో అదైతే వచ్చి నాతో మాట్లాడదు. స్టార్ట్ చేసిందే వా అంటే ఇదంతా అయిందే వాళ్ళ వల్ల కదా అని టీడీ చెప్పి మళ్ళ ఫీల్ అయితుంది
హ హా
అయ్యో ఏ